హలో
హలో
బాగున్నారాక్క
బాగున్నారు మీరు బాగున్నారామ్ అందరుూ బాగున్నారా
బాగున్నామ అక్క
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదక్క ఖాళీని ఉన్నాను ఫంక్షన్ ఉంది ఒకటి
అవునా
హ గృహ గృహ ప్రవేశము ఒకటి గృహ ప్రవేశం ఉంది ఇంకోటి మ్యరజ ఎన్ని
అవులే ఇంకా ఈ సీజన్ ఉగాది అయిపోతే స్టార్ట్ అయితాయి
అవునువును అంటే లాస్ట్ మాఘమాసం నుండే స్టార్ట్ అయినాయి
అయినాయి కానీ ఆ రేర్ గా వచ్చింటాయి ఇప్పుడు ఇంక కంటిన్యూగా వస్త
అవును ఇప్పటి నుంచి కంటిన్యూ ఉంటాయి
సమ్మర్ అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అని ఒక ట్యాగ్ ఉంది
అవును జాతరలు ఎక్కువ చేేస్తారు ఫంక్షన్స్ ఎయికు ఉంటే ఇంకా అమ్మవార్ల టెంపుల్లకి ఇంకా ఎక్కువ బాగా చేస్తారు
అవును ఈ సమ్మర్లో ప్రతి మంత్లో ఏదో ఒక ఊర్లో తేరు కాని పరుస కాని అలా జరుగుతూనే ఉంటాయ్
అవునవునక్క
ఆ
అదే మ్యారేజ్కేళ్లాలనే అనుకున్నానా
ఆ చలు
ఉమ్ అది ఫంక్షన్ కి కీ ఎట్లా ఆ ఎలాంటి అవుట్ ఫిట్స్ అయితే బాగుంటాయి అనేసి అడుగుదామని
సమ్మర్ కదా కొంచెము సాఫ్ట్ క్లాత్లో వెయిట్లెస్ ఉండేది బెటర్ ఏదైనా సరే అది ఇంకా కొంచెం మనకెట్లా కంఫర్ట్ ఉంటే అట్లా మేలు కంఫర్ట్ లేకుండా పోయినామనుకో అస్సలు ఉండలేం
అవునక్క మనం ఇంకా హెవీ జువెల్రీ వేసుకొని గాప్ టు శారీస్ ఇవన్నీ అంటే గినా ఇంకా బరు బరువుపోతుంది లోను
హెవీ జ్యువెలరేసుకుంటే అక్కడ అంటే క క్లైమేట్ బాగుంటే పర్లేదు ఒకవేళ హెవీ హీట్ ఉంది దనుకో అసలు మన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడెప్పుడు తీసేద్దాం అన్న ట్లే ఉంటుందప్ప
అవును
ఫంక్షన్ ఎంజాయ్ చేసేకుండదు
అవును అది ఖాదీ కాటనా లేదంటే ఇట్లా లేనిన్ కాటన అంటే ఫంక్షన్ వేర ద ఫంక్షన్ వేరంటే ఇంకం కాటన్ అంటే మరి నార్మల్ గా ఉం ఉందా అని ఆలోచిస్తున్నా
అంత్ ఫంక్షన్ వేర్ అయితే మనకి మనకావాలట్టు రాదు కొంచెమన్న మనం అడ్జస్ట్ కావ చిందే
అవున
లేకపోతే ఇంకా ఇట మనం శారీస్ అవి ఎక్కువ కాకుండా నార్మల్గా డ్రెస్ టైప్లోనే వస్తాయి ఇప్పుడు హెవీలోనే వస్తాయి కదా
అవునవును
అలా అయినా ట్రై చేయొచ్చు డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గుం ఉంటుంది కదా
అవునా కాటన్ వేరే బా మంచిగా ఎంబ్రాయిడ వచ్చిందివైతే డ్రెస్సెస్ బాహేవీ లుక్ ఉంటది
ఆ నువ్వు డ్రెస్సెస్ అంటే గుర్తొస్ ది ఇప్పుడు ఇది రంజాన్ కదా ఎక్కడ చూసినా షాపులు ముస్లిమ్స్ అయితే ఎంత హెవీగ కొంటన్నారంటే నాకే అబ్బ స్వామి వీళ్ళు అది ఈ టైంలో దట్టు అది సమ్మర్లో కూడా బురకా ఎసుకొని వచ్చినారు బా
వాళ్ళకి అలవాటైపోయింటుంది బాగా
ఈ అసలు చలికాలంలో బెటరే వాళ్ళు వర్షాకాలంలో బెటర కొంచెం చలికి తక్క్కోవచ్చు సమ్మర్ లో కూడా వదలు హుండా వేసుకొస్తారు స్వామి చనా గ్రేట్ వాళ్ళ డ్రెస్సులు కూడా చూసినావా అసలు ఎంత హెవీ ఉంటాయామ్మా
అవు అంటే ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే ముస్లిమ్స్ అనా బాగా ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉండాలా వర్క్ ఎక్కువ ఉండాలి ఆ హెవీలు ఎక్కువగా కనిపించాలి వాళ్ళకి క్లాత్స్
స్టోన్ స్టోన్ టైప్లో ఉండాలి చెంకిీ చెంకీగా
ఉ హెవీలు ఎక్కువగా అనిపించాలి సింపుల్ గా ఉండకూడదు వాళ్ళకే
అవునవును
ఆ
అందరూ అట్లాంటివే తీసుకుంటాం చిన్న పాప నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు హెవీసు వాళ్ళ కోసమే సపరేట్ శారీస్ ఉంటాయి వాళ్ళకి షాప్లు
అవును
ఉ
ఇంకా రంజాన్ ఫెస్టివల్ కదా ఉగాది ఫెస్టివల్ తర్వాత
అవునవును నెక్స్ట్ డేనే
హ్మ్మ్ నెక్స్ట్ డేనే
అవును ఇప్పుడు హాలిడేస్ ఫుల్ వచ్చేసాయి బ్యాంక్ వాళ్ళకైతే ఫైవ్ డేస్ వచ్చేసినాయి
అవును
ఏ జాబ్ కన్నా బ్యాంక్ జాబ్ చనా బెటర్ స సాటర్డేస్ ఇస్తారు ఏదైనా ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి ఇస్తారు సాటర్డేసు ఆఫ్ డే ఉంటుంది
అవునవును
కానీ చాలా కష్టం ఆ జాబ్ రావాలంటే
అవును ఎక్కువ చదవాలి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి
నేను అనంతపూర్లో ఉన్నప్పుడు చూసాను ప్రతి ఒక్కరు బ్యాంక్ కోచ్చింగకే పాపము ఆ ప్రొద్దునే క్లాస్ క పోయేది ది నైట్ ప్రాక్టీస్ చేసేది వాళ్ళ ఏమో వాళ్ళ షార్ట్ కట్స్ేరే ఉం టాయి
అవును
ఆ
రంజాన్ కి బాగా వాళ్ళు మజ్జిగా ఇలాంటివన్నీ బాగా సర్వ్ చేస్తారు పూర్ పీపుల్స్ కి అట్లా ఫుడ్ కూడా బాగా పెడతారు
అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెడు అతున్నారు ఇప్పుడు తక్కువ ఎవరో పెడతారు తప్ప ప్రతి ఒక్కరు పెట్టడం లేదు మా సైడ్ చాలా మంది ఉన్నారు మేము ఇప్పుడున్న చోట ఎవరో పెట్టేది వాళ్ళ పండగా వాళ్ళు చేస్త కొని ఉంటారు అప్పుడు మనం చిన్నగున్నపుడు డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు చిన్న పిల్లలకి
అవునవును
ఇప్పుడు తక్కువ ఎవరో ఇచ్చేది
ఆవును
అది కాక వాళ్ళు ఉపవాసాలు బాగా చేస్తారు ఎక్కువ జెన్సే ఉంటారు తెలుసా వాళ్ళు బాగా
అవునవును
లేడీస్ తక్కువ
హ
ప్రొద్దున తెల్లడుదాన నాలుకు తిని సాయంత్రం వరకు నిలుగుడ అంటే ఎంత కష్టం అది మగవాళ్ళు
అవును లేడీస్ కూడా అంటారు అక్క
ఉంటారు కానీ ఎక్కువ జెన్సే ఉంటారు
ఉ అవును
హ
నమాజ్ చదవడానికి అందుక వెళ్తారు కదా
అవునవును మా మాకు తెలిసిన అన్న ఒకడు ఉన్నాడు అస్సలు స్టిరిక్ట్ అంటే స్ట్రిక్ట్ అసలు ఫేస్ కూడా తినిడు వాలా వైపుది అస్సలు ఫేస్ తినిడు ఒక్కసారి బయటికి పిలిచకు రాడు చాల స్ట్రిక్ట్
ఉ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది బురకా వేసుకున
ఇంకో వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఉంటుంది ఎక్కడికి వెళనా ఈ డ్రస్ వేసుకోవాలో ఆడ్రస్సుకోలో అనే కన్ఫ్యూజన్ ఉండడు బుర్కాాతయినా వెళ్ళిపోవచ్చు నైటీ వేసుకొని
చాలా మంది అట్లే చేస్తారు
అవును బస్సు లో నేను అప్పుడప్పుడు చాలా సార్ చూసినా నైటీతోనే వస్తా అంటారు అట్లా బురకా వేసుకొని
ఉ అవును
ఇ ఏమి ఎంజాయరా స్వామి అనుకుంటాను నేనుయి మరి ఏడ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావు నువ్వైతే ఫెస్టివల్కి
అది ఇందాక నువ్వు అన్నావు కదా కాటన్ వేర్ లోనే కొంచెం బాగా సింపుల్ గా కొంచెం గ్రాండ్ లుక్గా ఉండే డ్రెస్సులు డ్రస్సెస్ స సెలెక్ట్ చేసుకోమని ఇంకా అదే సెలెక్ట్ చేస్కుండా
ఆ ఫే అయినా సమ్మర్ లో పెళ్ళి పెట్టుకున్నారంటే వాళ్ళు గ్రేట్ జం
సమ్మర్ అంటే ఇంకా ఇప్పుడు ముహూర్తాలు ఏ వో మంచివి చూసుకోవాలి కదా
ఇప్పుడు ముహూర్తాలు చూడడం లే ఫస్ట్ పెళ్లి కూతురు దొరికితే చాలా అన్న ఇట్లు ఉన్నారు పాపం జనాలు అయినా ఇప్పు ఇప్పుడు అమ్మాయిలు చాలా దారుణమవుతున్నారు
మరి ఇంకా ప్రతి పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ట్రెండ్
అవును హల్ది పంక్ షన్ అంటారు మెహందీ అంటారు పట్టారు మళ్ళీ ఎన్ని ఉంటాయో
ఒక్కో ఫంక్షన్ కి ఒక్కో డ్రెస్
అవును కలర్ అది గ్రూప్ మం టైన్ చేశాను పర్వాలు ఎల్లో కలర్ ఎక్కువ ఎల్లో కలర్ ఉంటుంది హెల్ది ఫంక్షన్ కి
ఉ అవునక్క
ఇప్పుడు దానికి తగ్గట్టు ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్ లో చూసినా ఫంక్షన్ కి తగ్గట్టు పువ్వులతో చేసేసి తింటారు అన్నిది
ఉ రెడిమేడ్ ఫ్లవర్స్ ఫ్లవర్ సెట్ మ్ అవును అదే ఇయర్ రింగ్స్ ఆ చేతికి బ్యాంగిల్స్ ఇట్లకి ఇంకా అవే ప్లాస్టిక్వె లేదంటే పేపర్వి
ఆ అవును
అ ఇంకేంలే ఇప్పుడు అన్ని బాడకు కూడా దొరుకుతాయి
అప్పుడు పెళ్ళిళ్ళలకు ఒక డ్రెస్ ఉంటే పోయి వచ్చేస్తాంటిమి
అవును ఇప్పుడు పెళ్లి పోవాలంటే ఎన్ని డ్రస్సులు సర్దు కుని పోవాల
ఆ వాళ్ళకంటే మనకు సగం కార్చే అయితది
అవును
మనకు అందరికి తీసుకునేసరికి మనకు ఖర్చు వస్తుంది ఆల్మోస్ట్
వస్తుంది కంపల్సరీ
ఎంత కూల్గా ఉందామన్న పక్కన వాళ్ళు వేసుకుంటాం మనం తీసుకుందాం అనే ఆలోచన వస్తుంది
వస్తుంది అంటే ఇంకా పెళ్ళి అంటేనే బాగా గ్రాండ్గా చేస్తారు కదా అందరూ బాగా మంచి మంచి డ్రస్సులు వేసు వస్తారు మన మధ్యలా తక్కువ కాష్టున్నవి ఎందుకు అనేసి కొంచెం కాస్ట్ పెట్టి తీసుకొని పోతాం
మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత వెయ్యబుద్ది కాదు ఒకవేళ హెవీగా కొంటే ఒకసారి వేస్తే ఇంక మళ్ళసారి వేయలేము
ఉ వేయలేమాక్కా
ఇప్పుడు పట్టు శారీస్ అయితే పక్కన పెట్టేస్తారు ఎవరైనా అందరూ
అవును
అది ఒకసారి కొని ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోవడానికి వీలు కాదు అదే నార్మల్గా ఇప్పుడు
రెగ్యులర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు
ఇప్పుడు ఏ పట్టు శారీస్ కంటే కాస్ట్లీ శారీస్ వస్తాన్నాయి తెలుసా అలా పెడతామేమో అనుకుంటాం కానీ దాంట్లోకి ఏదేదో వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అంట ఏమేమి ఉంటాయో బార్డర్ హెవి బార్డర్స్ త్రీ తౌజండ్ పోర్ తౌజండ్ అ మొన్న మా అమ్మ నాకు బట్టలు పెట్టాలని బుక్ చేసినాము కానీ అనూ ఫ్యాన్క్షన్ దాంట్లో యూట్యూబ్లో సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ చెప్ తాంది సారీ
ఆహా ఎందుకంటే ఆఫ్లైనె బాగుంటుంది అక్క షాపింగ్
బాగుంటుంది కానీ మన ఉమెన్స్ డేకి ఆఫర్ వచ్చింటే చూస్తని
అవునలే
అప్పుడు చాలా ఎంత కాస్ట్ పెడతాందొ అక్క కంచిపట్టు శారీస్ అంట
ఉ గద్వాల్ పట్టు ధర్మవరం పం పట్టు సారీ పోచంపల్లి అన్నిీ బాగుంటాయిలే క్లాత్స్
క్లాత్స్ అంటే మనకు చూస్తే దీనికి ఇంత పెట్టాల అనిపిస్తుంది కానీ కట్టిన తర్వాత లుక్ వస్తుంది దానికి
అవునవును సరే అక్కయితే
ఆఓ కే ఉంటాం